హలో
హలో హాయి అన్
హయి అండి స్వాగతం సుస్వాగతం హాలో హలో చెప్పండి ఆ తిన్నామ అండి ఇప్పుడే మేము రొయ్యలకూర టమాటా చేస్తున్నాం
అమ్మ చేయొచ్చు
ఎట్లా చేస్తారు మీర్ మీ మీ ఏవిధంగా చేస్తారు
మేము రొయ్యలు వేయించి టమాటలు కట్ చే రొయ్యలేంచి టమాటలు కట్ జేసి
హ్మ్
అహ్
కట్ జేసి చేస్తున్నారా ఒకే ఇంకా అండి ఇంకెలా చేస్తారు ఒసర్ ప్రాసెస్ చెప్పండి
ప్రసేస్ చెప్పాలంటే మీకు చేయరాదా
హ్మ్ మేం వేరేళక్క లా ఏస్తాం
అవునా సర్ మా మేం అయి అయితే టమా ఫస్ట్ తాలింపేసి తమ తాలింపుల రోయల్ని వేశీ రొయ్యలు కొంచం
రోయలా డైరెక్ట్ రోయల్ తీసుకొచ్చి రోయల్ అత్ రోయల్ గడగారు ఏం చేయరా అండి
ఆ ఏంచి కడిగీ ఏయలే తాలింపులా
ఒకే
ఆ ఏశ్నంక టమాట లేశి కొంచెం ఉడికినంకా ఉప్పు కారం ఏయ్యలే గంతే రాయల్ కూర మీకు రాద
అవునా ఒకే అండి ఇంకాండి తినర మరి బాబు స్కూల్ పొయిండూ ఈ రోజు జాయిన్ చెపిచ్
అల సౌండ్ చెయనియకండి అందుకె పక్కకెళ్లండి అని చెప్పాను
ఒకే
హ్మ్ హ ఇంక
ఏం చెస్తున్నరండి మరి
మేమ్ ఏం లెదండి టెంపుల్స్ వంటల్ చేశానం
ఆ ఆ మేమైతే ఎట్ల చెస్తామంటే ఆనియన్స్ ఇట్ల కడ్ జెస్తం జెస్తం ఆనియన్స్ ఇట్ల కట్జెసి ఏస్తామండి తతరు ఎళ్ళు గడి ఏద్దం అన్ని చేయొచ్చు మా వయైఫ్ కంటె నేనే మంచిగా ఓండుత
అవున
ఈ కాలం పిల్లలకి ఏం అత్త లేదండి
మీక్ ఏమేం కర్రీస్ ఒచ్చు
ఒచ్ అండిమాక్ చికెన్ బిర్యానీ అచ్చు మటన్ బిర్యానీ అచ్చు
అవున
హ్మ్
జుప్ ఈరోజు ఎటు అన్న ఎల్లింర టెంపుల్ షాపింగ్
ఏం రాలెదండి
నైన్కండి ఎందుకు
ఏ చేయలేద్ ఎల్త్ ఒక్క నిమిషం అండి ఇంకా షాపింగ్కెళ్ళాలండి ఎలాక చూడాలి ఈరోజ్ సాయంత్రం వెళ్దమని ప్లానింగ్ లో ఉన్నం మీ దగ్గర ఏం షాపింగ్లు ఉన్నయి
మేమ్ అన్నీ షాపింగ్స్కి ఏళ్తం ఏప్పుడే రోజు ఒతనే ఉంటం
అవున ఒకే అండి ఇంకా చెప్పారండి ఏ షాపింగ్ అంటే మీర్ డ్రెస్సులు వేస్తర జీన్స్ వేస్తర శారీకడ్తర్ ఆ
అన్నీ
అన్నీ ఏస్తర
హ్మ్
అన్అంటె
జీన్సులు డ్రెస్సులు శారీస్ అన్ని
జీన్స్ ఏతంమండి మాక్ గవన్నీ ఉండయ్ మగవాళంగా
పిల్లల్ బాన్నారా
హ్మ్ బావున్నారండి
ఏంచెస్తారు మీ పిల్లలు
పిల్లల్ పర్సనల్ అడగొదుకద అండి
వాడుతున్నార ఇంగ్లీష్
ఆ చెప్పరదండి అట్ల పర్సనల్ గా జిట్టి తాక్త
హ్మ్
ఇంక మీర్ మీరెం చేస్తారు.
మేమ్ ఏంలే కాలిగనె కుర్చున్నాం.
నువ్ ఖాళీగ కూసూనేబదులు ఏపని చేసుకొని బతకోచ్చు కదండి.
ఉమ్ ఏదొ ఒకటి చెసుకుంటాము నువ్ మీకైతే ఏం చెస్తాలెవ్ ఉట్టిగా కూసున్న అన్నరు
ఏ మేము కూసుంటం అన్నమళం కూసుంటం ఒకటేసారి స్టార్ట్ చెత్తాం ఇగ
ఓ
హ్మ్ ఒకటేసారి మెల్లమెల్ల వేసికోతాండి ఈ కారంలో మెల్లమెల్లి చేతే ముసలొళ్ అయి ఆహ్.
చాలులే సగం ముసలోళం అయినట్టే ఉన్నాం.
ఎనాన్నే. మా వైఫ్ పెట్టే టార్చర్కి సాగమయినమండి. అన్ని ఖర్చులు వృధా ఖర్చులే మా వైఫ్వి.
మీవి కూడా అట్లనే ఉంటాయి అనుకుంటా మీ మాటలల్లనే తెలుసు.
మా ఏమి ఉన్నాయని మా వైఫ్ చేయబట్టి ఈ హైదరాబాద్ నుంచి ఈ మంచిర్యాలకు వచ్చి పడ్డం.
ఉమ్.
ఆహ్.
ఇడనన్న మంచిగ హైదరాబాద్ లో ఏమేమ్ ఖర్చులేటేట్ ట్ తిరుగుతావో మీరు.
అదే మంచిగానే ఇడ మంచినే ఉంది కాని ఏదో ఒకటి చేసుకోవాలి బిజినెస్. ప్లాన్ చెస్తున్నముందే అందుకనే మా వైఫ్ కైతే దొరికింది సెటై అయిపోయింది ఇక. ఆహ్. ఇకనే ఇల్లు కడదామని ప్లానింగ్ చేస్తున్నాం జాగా కూడా కొందాం అనుకుంటు. ఆహ్ ఇగ.
ఆవ్ కడతారా.
వుంటం ఒకటి చూతాన్న ఒవరన్నా ఫ్రీ గి. తిర్గా చూతానం లేదంటే ఎవరో ఆహా ఆహ్. టెంపుల్స్ కి ఈరోజ్ ఏం టెంపుల్ అండి ఇగో నైట్ మొత్. మొత్తం కడుగుడు అయిందడి ఇల్లు మెత్తం బాగా రోజూలు అయితంది. క్లీనింగ్ చేస్. ఇగ నైట్ ఒకటి న్నర అయిపోయింది తర్వాత ఐదు గంటలకే లేసినం.
ఉందా వాష్.
వాషింగ్ మిషన్ ఉంటనే ఈ టైం అయితాంది. ఇంక అండి.
ఇంకా ఏం చదువు.
ఏం సదుకున్నామండి. ద్దస్సరే అయనమండి.
పెద్ద చదువు చదివి ఇంతే చిన్న చిన్నగనే ఉన్నారు.
గిట్లే ఉండాలండి బాగా చదువుతే బాగా హోప్స్ పెట్టుకుంటారు ఆడవోళ్ళకి ఎక్కువ లగ్జరీ చూపెట్టొద్దు. ఆహ్ చూపెట్టొద్దాని చెప్పి ఇలా కామ్ గా ఉన్నా.
అవునా అందుకే అట్లా పిచ్చగా పిచ్చగా యాక్టింగ్ చేత్.
ఆహ్ అందుకే అట్ల చేతున్నముందే అందుకుంటే ఎక్కువ చూపెడతే వీళ్ళు ఆగారని చెప్పి చూపెడుతలేను.
ఉమ్. మొత్తాన్గాట్లా పిస పిస ఉన్నాయ ఎట్లా.
ఇంకా అట్లా యక్. టియేలండి లేదంటే బాగా వాడుకుంటారు మీ ఆడోళ్ళు కాబట్టి అట్లా ఉన్. ఉంటనే సెట్ అయితరు ఆహ్. కూతురు ఉన్నయ అండి మీకు ఏం చేస్తారు.
ఆడుతుంది.
హుమ్. ఆస్ట్రాలజీ నమ్ముతరా అండి మీరు.
నమ్మం
నమ్మాలండి లేకపోతే మీ బతికిట్లు ఉండే మంచిగా అవుతుందిగా అండి ఉమ్ ఆస్ట్రాలజీ చూసి పెళ్లి చేసుకున్నారా లేపోతే ఎట్లా చూసి పెళ్లి చేసుకున్నారు ఆహ్. అండి చెప్పండ్. ఎట్లేస్కున్నరా.
నార్మల్గానే.
లవ్ మ్యారేజా మీది
రెండు రెండు కలిపినాయ్
రెండు కలిసినయ రెండు గిట్లకాలిసినయ్ సామాన్యంగా ఎవరికి ఇవరుకదా అండి
ఏమో అట్లా కలిసినయ్
గాచారం మట్లున్నదా
గట్ల ఉంటాయి గట్లా అయింది ఇగ
ఉమ్ ఇంకా అండి ఏం జెస్తున్నారు అండి మీరు మంచిగ కారు గిన్కు కారు గిన్కుంటే ఐపోతుండే గదా మీర్ మేకప్ ఆర్టిస్ట్ గా
కారు కొనుకుంటాం ప్లానింగ్
ఎన్ని రోళ్లు వడ్తదండి అండి గిన్ని రోజ్లమ్మంగా
ఎన్ని రోజులు వాడతాది ఎన్ని రోజులు రెండు మూడు నెలలోనే తీయ్యాలే తీయండి మంచి ఆ ఇప్పుడే సీజన్ టైంను డబ్బులు ఖర్చైతనే ఉంటయ్ కార్ దీసి వెట్టుకున్నన్కో దానికొత్తయ్
ఆ తీయ్యాలి ఇగా
జల్ది దిశేశాయాలి ఎక్కువ ఆలోచించొద్దు
యంటే చెయ్యాలే
ఉమ్
తిన్నారా మరి లేదా
ఏ ఇంకేడ మా వైఫ్ ఏమండ లేదండి ఎండుతున్నామండి
ఉఓహ్
ఇండుడైతాంది అవన్నంటే నిన్నడి కూర వట్టుకొని ఇంగగా పెసర్పప్పేవ్వడుదింటడండి గీయేండకాలంల మధ్యల కరావయ్యే ఉంటదదీ వాసననొత్తాంది దదీ సూసుకున్నావా సూడాలే మ్ నటే అట్లా నైట్ నిన్ననైటే పొద్దునన్నం పోద్దుంన్నింటే ఫ్రెష్
మూడు మూడ్ రోజ్ల్ నాల్నాల్ కూరగాయలు వేడి ఏశి తింటే అప్పుడేం గాదు గదా మీకు
ఒక్క రోజు జేసి దాన్ని సంవత్సరమంత చెప్పుకునుడే గాదండి
అదే మూడు మూడ్ రోజ్ల కూరలు నాల్నాల్ రోజ్ల కూరలు వేడి వేడియి ఇగ ఒక్కొక్కరు ఏసి పెడ్తర్ అట్ల దిం
ఆ అట్ల మరి జేస్పెట్టాలి మరి అట్లనే ఎండు రెండు మూడ్ కూరలు ఉండాలండి మరి
అట్ల మూడు మూడి వేడి జేసుకుంట దింటే ఏంగాదు గాదా మీకు మూడు మూడ్రోజ్ల
అట్లున్నది గానీ ఒగ పది రకాల ప పది రకాల కూరలుంటే ఐయిపోతది ఇప్పు ఇది ఉఇది గూడా అట్లనే ఇది ఉఇది గూడ అట్లనైతది గదన్నీ మరి ఇది గూడట్లనే అట్లనైతది నిన్న నిన్న కూర ఇరోజ్ దినన్ అట్లుండొద్దండి ఒక రోజ
ఆ ఒక్క రోజెందుకైతది ఆ అంతేనే అట్లా మూడు మూడు పూటలు వేడి జేషో మంచి ఉన్నది నాల్రోజులు ఇగ కురలు మంచి ఉన్నాయంటారు వేడి పదిసార్ల వేడి చేత్తరు
ఏ ప్రతిసారాలు వేడి గా ఎవ్వరు జేయ్యారు అండి మీరు తప్ప
పదిసార్ల వేడి చేసినా చార్లు కూడా గ చార్ని గూడా పది రోజులు ఉంచుకున్ న్ట తింటరు అట్ల ఏం కాదు మీక్
మాకేం కాదండి పది రోజులు ఎవరియ్యరండి
చెత్తారండి ఉంచి ఉంచి తింటారు తింటారు ఏం కాదనుకుంట తింటారు టరు పది పది రోజులై
అహ్ మీరెందండి మీరెన్నీ రోజులు మీ నెల రోజులకింది తింటరా అన్
ఆహ్ నెలరోజులు గాదు
ఒక్కరోజు ఎక్కువ ఎక్కువుంటదండి మారంతే గద బె ఒక్క రోజు తినొదండి కడుపు నోత్తయ్
మ అందుకే తినోడ్డు మరందుకే మూడు
ఆగడు పడడు అందుకే తింటాలేమండి ఒక పూట అయినా తృప్ తినాలని చెప్తే ఆ ఒక్క పూట గూడా రండేలేదం హ పనుడెక్కువైతండండి
మరి ఎందుకు పంటన్ అంత ఏదైనా పని చేసుకుంటెంది నువ్
పని చేసుకుంటామో చేసుకొమో మా ఇష్ట పరిస్థితులు ఇవ్వాలి కదండీ పని చేయాలి
ఉకే ఫోన్
సరే రైట్ అండి బాయ్